ఆ ఇనిపిస్తున్నది గుడ్ ఈవినింగ్
గుడీవినింగ్
ఏం చేస్తున్నారు మరి తిన్నారా
ఏం చేస్తాలే కాళీగా నే ఉన్నాం మీరు
ఏ ఏం చేస్తలేము ఇప్పుడే బయట వచ్చినమ్ ఆఫీస్ నుంచి చెప్పండి మరి ఏం సంగతి ఎట్లా ఉన్నారు
చెప్పాలి మీర్ తిన్నారు ఆఫ్టర్నూన్
ఆ ఆఫ్టర్నూన్ ది ఆ తిన్నా లంచ్ తీసుకోబొయిన ఆఫీస్ కి
అవునా ఏం దిన్నారు
ఈ ఈ ఇది చికెన్ చికెన్ కర్రీ చేషిర్రు మమ్మీ
అవునా
ఆ మ ఏం చేస్తున్నా మీ ఊరెక్కడా
మాది ఇక్కడ నల్గొండ డిస్టిక్ట్ మీది
మాది ఈ ఆదిలాబాద్ డిస్టిక్ట్
అవునా
మ్మ్ చెమా మీగే అండి ఇట్లా విలేజా మీది
ఆ విలేజ్
ఓహోహో ఎంజాయ్ అంటే మొత్తం సల్లసల్ల గుంటదన్మాట
ఆ
ఆ మరి చెప్పండి మరి ఏం సంగతిట్ల ఉన్నారు
చెప్పాలి మీరే ఏం వర్క్ చేస్తారు మీరు జాబ్
ఆ జాబ్ ఒక ఆఫీస్ ఉంటది ఇప్పుడు ఆఫీస్ లో చెయాల ఇట్ల టైపింగ్ ఉంటది ఆ టైపింగ్ చేసుకుంటూ ఉండాలె
అవునా
మ్మ్ శాలరీ ఇట్లాస్తు ఉంటది
ఊహు
మ్మ్ మరి చైన్ లేస్తారాడికి
ఆ ఏ సరు
ఏస్తరా
హ్మ్
ఏదేస్తా మరి పత్తేసా
పత్తేస్తరు రైస్ వేస్తరు పల్లీలు
ఆహా పత్తి అది యూరియా దొరుకుతాంద యూరియా
ఆ దొరుకుతాయి ఫర్టిలైజర్ షాప్స్ ల
ఆ మాకే దొరుకుతలేదెక్కువ మొత్తం బ్లాక్లు అమ్ముతాల్లు ఇక్కడ మా ఇంటికి మ్మ్
మీరు గూడా ఏస్తరా
ఆ మా మా నాన్నమ్మొలకి చేను ఉండది
ఆహ
ఉహ్మ్ మొన్న ఐదు ఎకరాలు ఉండది అంతే నానమ్మవి.
అవునా
ఆ అలాగ ఐదు ఎకరాలు అంటే అది పత్ ఏస్తరు.
ఉహుహ్
పత్తి లేగపోతే ఇలా అదే అదేమంటారు గా పల్లీలు
ఆహ్
ఆ ఒక్కొక్కసారి నేన్ బోతుంటా అక్కడనే ఇప్ ఇప్పుడు నేను ఆ నాది సొంతూరు అంటే హైదరావాద్ లో ఇప్పుడు నాన్నమ్మ ఇంటికి వచ్చినా ఇయలా ఇయాలా డ్యూటీ అయిపోయింది. ఉహుహ్ అక్కడ నుంచైతే ట్రైన్ల వచ్చేసినా.
ఉహుహ్ అట్ సైడ్ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆదిలాబాద్ సైడ్. అదిలా బాద్ల ఉహ్మ్
అక్కడ మరి
ఏమో అంత ఐడియా లేదు ఆ డిస్టిక్ అని తెలుసు గానీ ఇంకా అంత ఐడియా లేదు.
ఓహో ఇప్పుడు మరి మీ ఎంత దెలుసు మీకు
హుహ్
మీర ఎంత చదివిల్ ఇప్పుడు
రీసెంట్ గా డిగ్రీ అయిపోయింది.
ఆ డిగ్రీ అంటే మంచియే మనే బికామా ఆ బికమ్ జేస్తారా మరి ఏ మంచిది గదా మరి మరి ఏం జేస్త్ స నెక్స్ట్ ఏం జేస్తారు మరి
బి ఏడ్ అనుకుంటున్
ఉహుహ్ చేసుకుండా హస్టలా
ఆ డిగ్రీ హాస్టలే ఇగా ఇప్పుడు బిఎడ్ కి ఇంకా ఎగ్జామ్ రాసినా కాని ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు.
ఆ మరి ఎప్పుడు అంటా ఎప్పుడో మరి
ఏమో ఈ మంత్ ఎండింగ్ లో వస్తది అన్నారు చూడాలి కాలేజ్ ఎక్కడ వస్తదో హుమ్మ్ అంటే ఇంకా మాది ఉస్మానీయా యూనివర్సిటీ రిజల్ట్ రాలేదు ఇంకా లాస్ట్ లు ఏమన్ టారు మస్తు గ్యాప్ వచ్చుండే ఎగ్జామ్స్ కి
ఆ బాగా గ్యాప్ వచ్చింది అనుకునేడ్
ఇంగా రిజల్ట్ ఆ ఒకటే సార్ ఇంగా అన్ని యూనివర్సిటీ రిజల్ట్ వచ్చినాక ఇంగా కౌన్సిలింగ్ స్టార్ట్ జేస్తారేమో
ఆ నేను కూడా ఐటిఐ ఐటీఐ ఏస్తున్నా జాబింగ్కా ఐటీఐ జేసుకుంటున్నా.
ఉహుహ్
పోకా ఒక వన్ మంత్ తర్వాత నాకు సర్టిఫికేట్ వస్తది ఐటిఐడి
అవునో
ఉహ్ ఇది జాబింగ్ ఇంకా టెంపవరీ జేస్తుంది అంతే
ఆహా
ఉహ్ దాన్ తరువాత రైల్వేలైట్లా జాబ్ వసద్
ఉహుహ్ రాశి రా మర్ ఆర్ ఆర్
ఆ ఐటిఐకి రాసిడు ఉండది అప్లిగేషన్ జేస్తే అయిపోతద్
అవునా
మ్మ్
ఆహ
అప్లికేషన్ ఇచ్చేస్తే అయిపోతది లే లేకపోతే అయ్యా రేపు రిజల్ట్ ఆ ఇప్పుడు కొత్తళ్ళెవరున్నరు ఆళగి రిజల్ట్ ఉన్నది లెవెన్ కి
హ్మ్
ఆ ఆ రిజల్ట్ కేమైతదో దెలవదింక
ఊహా
ఆ రిజల్ట్ అయుతె కోత్త మామయ్య కొడుకున్నాడు ఆయనే మొన్ననే అప్లై చేషిండు
అవునా నేను టూ థౌజండ్ ఇలా రాషిననుకుటా ఆర్ ఆర్ బి
ఆర్ ఆర్ బి ఆ రైల్వేలా
మ్మ్ రాష్నా కానీ ఇంక రిజల్ట్ చింద తెల్వదు రాలేదా తెల్వదు అసలు ఇంగేం ఇంగ అసలు రాయలేదు మంచిగా ఏదో జస్ట్ అటెంప్ట్ జేషినా ఇంగ అందుకని వదిలేషిన లైట్ దీస్కోని
ఇగ ఏవన్ దెల్సు దేవుని దయ అత్తేమో మంచిది
ఆ అంతే ఇంగా లక్కీ
లక్కీ లక్ దొరుకుతే లైఫ్ సెట్ అయిపోతే అస్తే మరి
ఆహా ఉంటది గానీ ఇంగ లక్ ఉండాలి గదా
కాని జితా నువ్వంతా ఇంట్రెస్ట్ పెట్టలే అంటే
ఉహు
ఇంట్రెస్ట్ పెడితే సరేద కొడు కుడా ఇంట్రెస్ట్ పెట్టలే ఏం పెట్టలే మరెట్లా
ఇంగ టీచింగ్ సైడ్ బోవాలనన్న ఇంట్రెస్ట్
ఓ టీచి ఆ టీచింగ్ బేగార్గా ఇంకేం ఇట్లా టైపింగ్ వస్తదా మీకు
ఆ ఏదో అట్లట్ట వస్తది
కొంచెం కొంచెం
ఆ కొంచెం కొంచెం
టైపింగ్ నేర్సుకుంటే నేను మా అదిరా మీ ఎక్కడ నల్గొండంటే ఈ హైదరద్కే
ఆ
ఆ
ఆ
ఆ హైదరాద్కే ఒత్తది ఎ మీది నల్గొండ
ఆ అవును
ఆహా అక్కడంటే హైదరా మీరు హైదరాచ్ రావచ్చా మరి అక్కడి నుంచి
ఆ ఎళ్తము ఉంటారు మాకక్కడ రిలేటివ్స్ అప్పుడప్పుడెళ్తం
ఆ అట్లన మీకు అక్కడ నుంచి ఎంత కిలోమీటర్ ఉంటుంది మరి
ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటదంతే త్రీ అవర్స్ జెర్నీ త్రీ అవర్స్ జర్నీ వడతది
ఆ అదే థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటదనుకుంటా
ఆ ఇప్పుడే ఎల్లుండి నాకు ఫిఫ్ టెన్త్ కి ఎగ్జామ్ ఉంది ఎమ్కామ్ ఎంట్రన్స్, అది గూడా హైదరాబాద్ లోనే వడ్డది.
అబా! బాగ దిమాక్ ఖరాబ్ ఉంటది. మెట్రో మెట్రో మెట్రో దీసుకోవాలె మెట్ ట్రై ఎక్కాలే, పోవాాలే.
మ్ ఆ మెట్రో అట్లాంటివన్నీ మనకి సెట్గావు. ఫోన్ లో రాపిడో బుక్ జేసి తిన్నవా? పొయినవా? అచ్చినవా?
అంతే ఇగ రాపిడో రాపిడో రాపిడో
అంతే ఇంగ, ఆ బస్సులెక్కై, మెట్రో ఎక్కి దిగాలంటే, చిరాకు క సరి పోతే పొయినయి పైసలు అనీ
కాదు, బస్తోను పోవొద్దే పోవొద్దు.
ఆ ఎక్జామ్కి బొయేటప్ ప్పుడు ఫస్ట్ ఎళ్ళాలి. అచ్చేటప్పుడు లేట్ అయినా, ఏం గాదు గానీ
మ్ అది కాలేజోళ్లకి సెట్ అయితది అది.
ఊమ్
మ్, అక్కడ కాలేజోళ్కకి సెట్ అయితది మనకు సెట్గాదు. నేనె ఎక్కో అంటే, మెట్రో తోనే బోతా. మెట్రో తోను బోతే, మంచిగ ఉంటది. ఏ మా గ సక్కగా ఏసీలో బోతం, గూసుంటం, తిరుగితే అయిపోతది.
అహా
మ్, అది ఇంక టెన్షన్ గుడ ఉండదు దాంట్ల. పబ్లిక్ ఎక్కువ ఉండదు. నిలబడిబోతే గుడ ఏం గాదు.
అవును.
ఆ దానికి ఏం? ఆ గేమ్ మనకి ఎంత? ఫ్రం అయ్ లైట్ మెట్రో అంటే
ఆ
లేకపోతె మీరు డేలీ ఇట్ల మీకూ ఇది ఫ్లిప్ కార్డ్ జేస్తరండి. కొద్ది మీరు టైపింగ్ల ఇట్ల కొంచెం కొంచెం వస్తే గూడ
ఆ చేస్తా
ఏం జే
కనీ, బయటికి వంపరు నన్ను ఫస్ట్
ఓ! ఆ లేకపొతే ఆ ఇంట్లోనే జేసిన్రంట, అది కొంచెం ఒక సారి ఫోన్ మో వన్ వన్ మంత్ ఒక సారి ఒక సరాత్ చేత్తూ ఉండాలె, వస్తూ ఉండాలె.
పంపారు నాకు, మొన్న రీసెంట్గ బ్యాంగ్ళూరులో ఒచ్చింది. టాటా ఎలక్ట్రానిక్స్ అని కంపెనీ ఉంటది గదా? మ్యానుఫ్యాక్చరింగ్ది. అందులో ఒచ్చింది టొంటికే ఇస్తా అన్నరు. అకామిడేషన్ మొత్తం వాలదే.
మొత్తం ఆళ్లదే ఇధ
ఆ ఎకామిడేషన్ హాస్టల్ ఉంటది. ఫ్రీ, ఫుడ్, వైఫై, అన్నీ ఆళ్ళయే అంట.
అరే పోతే, అయిపోతుండే గా మ
పంపరండ మావ ఆళ్ళు, ఇంగ ఆడ పిల్లలం గదా, ఏం జేస్తం?
పంపుతే, మంచిగా ఉంటది. మీకే కొంచెం లైఫ్ సెట్ అయితది.
ఊమ్ పతొక్కరు
కదా?
ఊ
అ అప్పుతేే మీకు కొంచెం లైవ్ ఇలా సెట్ అవుతుది మరి మనకి ఎపు మరి డాడీ ఏం పని చేస్తున్నారు.
మా డాడీ ఆ ఫార్మింగ్
ఎటం చేసింది
ఫార్మింగ్ ఫార్మింగ్
ఓహ మమ్మీ మమ్మీ పని చేయదు హోమ్ హోమ పని లోనే ఉంటు అనుకుంటాను
ఆ
మరి మీరు ఎంతమంది ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్ అరే ఇంటిగి దే దేవాలత ఏవో అంటార్గా నాకు అంతా తెలుగు కాదు కొంచెం కొంచెం వత్తది అది కూడా ఎట్లనో మాట్లాడతాను. ఆ ఇంటికి దేవత.
నేను ఒక్కదాన్నే కా
హ దాని కొ సం డాడీ మంచిగా చూసుకుంటాడు. ఒక్కదానికి ఎటు పంపేయాలి ఇంట్లోనే మంచిగా ఉంటే నేను చూ చూసుకుంటా
ఆ అంతే మరి ఉ
ఒక ఇంటికి ఒక దానివి నువ్వు ఆహా నువ్వు పోతే మరి మమ్మి డాడి బోర్ గా అనిపియ్యదా,
అందుకనే పంపుతలేరు.
అవునా అదేదా ఇంట్లోనే ఉంటే మంచిగా ఉంటుది. పోయి ఏం చేస్తారు బయట
ఆ ఆయినా మాగ్డు ఉంటది కదా ఊకే ప్రతిసారి ఇంట్లో వాళ్ళని అడగలేం కదా పైసలు
ఆ అయితే నువ్వు నువ్వు అడుగుతావు మరి పైస ర ఇట్లా మమ్మీకి
అ ఏమనవసరం ఉంటే అడుగుతున్న
మరి ఇస్త మమ్మీ
ఆ ఇస్తది అప్పుడప్పుడు ఇస్తది అప్పుడప్పుడు తిడుతుది. ఇంకా తిట్లు పడాలి తీసుకోవాలి
ఏదో ఒకటి పైసల కోసం ఏదో ఒకటి చేయాలి.
హు
కదా పైసలు కదా ఏదో ఒకటి చేతే ఏదో ఒకటి వస్తుది.
ఆ
మరి ఇప్పుడు ఈ నైట్ అన్నమ ఏంది మరి రైస్ కూర
ఏమో తెలియదు ఏంమి చేసిరోో మరి
మరి నువ్వు జయవా ఆ వంట
నేను ఈ రోజు అమ్మ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి
ఓహో అమ్మమ్మ ఇళ్లు ఎక్కడ అక్కనేనా
ఆ ఇక్కడనే కొంచెం దూరం అంతే
ఓ అమ్మమ్మ వాళ్ళు ఇంటికాండేను దానికోసం ఫ్రీ లో మాట్లాడుతాను అను
ఏం లేదు టెర్రస్ పైకి వచ్చిన మా మామ మా మామ బయటికి పొయంండు ఉం టే మాట్లాడకపోతాను.
ఆహ మామ కొడతాడు అనుకోంటా
ఏం కొట్టాడు కానీ ఇంకా భయం ఉంటది కద ఎంతైనా
ఆ కొంచెం తూ భయం ఉంచుకోవాలి.
ఆ భయం భయపడ్డ పడ్డట్ని యాక్ట్య్యాలి కదా
మామ ముంగంట కొంచెం కంట్రోల్
ఉహ
అదే ఏదో ఒకటి కంట్రోల్ భయం ఆ మేము ఫోర్ మెంబర్స్ ఉంటాం
ఫోర్ మెంబర్స్ ఆ
ఉ ఆ అందరు బాయ్స్ కాదు ఒక అక్క నేను మమ్మీ డాడీ అంతే ఆ ఇద్దరు ఒక అక్క నేను మమ్మీ డాడీ అంతే ఫోర్ మెంబర్స్ టోటల్ ఉ
మీ అక్క మారి
అక్క ఇప్పుడు ఇది ఐటిఐ చేస్తుంది ఐటిఐ కంప్లీట్ అయింది ఈ ఆ